స్ హలో హలో ఆ బాగున్నారా
ఆ బాగున్నానండి బాగ్
ఆ ఇ ఇ ఆ ఎలా ఉంటుందండి ఆరోగ్యం అదినీ
బానే ఉంటుందండి మీకెలా ఉంటుందండి
ఆ నాకు బానే ఉందండి పాప ఎలా ఉంది
బాగుందండి
అవునా ఇంకేంటి అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారండి బావున్నారా?
ఆ బావున్నారండి
ఆ నేను మొన్నట్నుంచీ ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు.
అవునా
ఇప్పుడే కొంచెం సమయం దొరికిందని చేసాను.
మ్ అవునా
ఆవును ఇంకేంటండి పాప ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తున్నారు పాఠశాలలో?
పాఠశాలలోనా ఇంకా పాపకి కొంచెం ఏజ్ రావాలి క
ఓ వయసు ఇంకా అవ్వలేదంటారా
అవునండి
అదేలేండి ఇంకో రెండు, మూడేళ్ళు పడుతదండి?
పడుతుందండి
అవునా
ఉ
మా బాబు మొన్నటి నుంచే వెళ్తున్నాడండి పాఠశాలకి
అవునా అండి ఏ పాఠశాలండి?
ఆ ఇక్కడ భాష్యం అని పెట్టారండి అందులోకి పంపుతున్నాం.
ఆహా సరే
ఆహ్హ్ సోమవారం నుంచి పూర్తి రోజు అండి ఇప్పుడు వర ఇప్పుడు మాత్రం సగం రోజు వెళ్తాడు
అవునండి
అవునండి మొన్న మీ ఇంటి పక్కన ఏదో బజార్ చూసాను అక్కడ అన్ని తక్కువకు వస్తాయంట నిజమేనా అవునా ఎలా ఉంటాయండి ధరలు తక్కువగానే ఉంటాయా కొంచెం ఏమనా ఎక్కువ అంటారా
తక్కువగానే ఉంటాయండి
అవునా అదే లేండి మన్ ఇక్కడ అన్నీ ఎక్కువ ధరలే ఎప్పుడు తక్కువ ధరలే ఉండవు ఇక్కడ
అవునా అండి
నేను మీకు కొన్ని సామాన్లు చెప్తాను ఏమైనా వచ్చేటప్పుడు తీసుకురాగలరా బజార్ లో? ఓ
సరే అండి
ఆ మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి?
ఆ ఉన్నారండి
ఎవరండి మీ బంధువులా, స్నేహితులా? అవునా ఎప్పటి నుంచి పరిచియం అండి వాళ్ళు మీకు?
చాలా రోజుల నుంచి పరిచయం అండి
అవునా ఎప్పుడైనా వస్తే మాకు కొంచెం తక్కువకి ఇమ్మని చెప్పండి.
ఆ సరే అండి
అవునా అండి ఇంకేటండి మా ఇంటికి ఎప్పుడు వస్తారు?
వస్తామండి మా పాపతో కొంచెం కుదరాలి కదండి
అవునండి ఈ మధ్య అసలు రాలేదు మా బాబు ఊరికే మీ పాపనే అడుగుతూ ఉంటాడు
అవునా వస్తామండి
అదే అండి ఇంకా మొన్న మా అత్తయ్య గారి కొడుకుది ఒక కార్యం జరిగింది కదా ఇక్కడ చిన్న ఆ ఆ దాని ఏమంటారు మీకు తెలుసు కదా అప్పుడు మీకు పంపాం కదా రమ్మని
గుర్తులేదండి
అప్పుడు అందరు అడిగారండి మిమ్మల్ని చెప్దామని మర్చిపోయాను లేదండి మేము పిలిచామని చెప్పాము అప్పటికి ఎవరు నమ్మలేదు
అవునా అండి
ఆ మీకు కబురు పంపాం కదండి అందలేదా
లేదండి
అవునా అబ్బాయికి పంచగట్టు పెట్టారు
ఆహా
ఆ అప్పుడు పిలిచారు మీకు కబుర్ చేయమన్నారు మేము కబురు చేసాము అందలేదన్ కుంటా మీకు
హ్మ్
అయ్యో మీ పక్కింటి వాళ్ళకి పంపమండి చెప్పలేదా వారు
మ్
అయ్యో అక్కడ అందరు అడిగారండి మిమ్మల్ని
అయ్యో అవునానండి
మీకు బాగా దగ్గర వాళ్ళంట కదా వాళ్ళు
ఆ అవునండి
ఆ నాకు అదే అనుకున్నాను అదేంటి ఎందుకు రాలేదు కబర్ అందిందో లేదో అనుకున్నా
అవున్
ఇంకా ఆ అవునండి ఈసారి మళ్ళీ ఒక పది రోజుల్లో వాళ్ళ ఇంటి గృహప్రవేశముో ఏదో ఉందంట దానికి పంపుతానన్నారు దానికి తప్పకుడా రండి
ఆ అలాగేనండి తప్పకుండా వస్తాం
ఆ మా మీ పక్కన మన బంధువుల్ని నాకు ఫోన్ నెంబర్లు అయి కొంచెం లేవండి కొంచెం పంపుతారా
హ్మ్ సరే అండి
మీ ఇంటి దగ్గరలో ఉన్నారు కదా మన బంధువులు మీ గుర్తుందో లేదో
ఏమోనండి నాకంత ఐడియా లేదు
ఆ అదే లేండి మీ ఇంటి పక్కన వెనక కాల ఆ ఉంటారు కదండీ మా మా పిన్నత్ గారు వాళ్ళు
నేను ఏమో అండి
ఆ అదేలేండి ఇంకేంటండి పాప ఏం చేస్తుందండి ఆడుకుంటుందా
ఆ అవునండి ఆడుకుంటుంది
పాప అంతా బానే తిన్ టుందా అండి ఈ బయటి వేమి పట్టి గండి చాలా ప్రమాదాలు అవుతున్నాయంట మీరు విన్నారా
ఆ విన్నానండి పెట్టట్లేదు అందుకే
అదేలేండి ఇప్పుడు అందరు పిల్లలు అవే తింటాం అని మారం చేస్తారు అవి పెడితేనేమో అసలు ఒంట్లో బాగో లేదు
అవునండి
పాప ఇంట్లోయే తింటుంది కదండి అన్నిని
ఆ అవునండి ఇంట్లోవే తింటుందండి బయటవి తినదు
అదే లేండి మా బాబాయితే మొన్న కడుపులోనొప్పని ఇంకా బా ఏడిస్తే ఆసుపత్రికి తీసుకె కెల్లమండి
అవునండి
అవునండి వాళ్ళేమో చాలా లకల రకరకాల మందులు ఏమో రాసి ఇచ్చారండి వాటికి అసలు తగ్గట్లే లేదు
ఆ దావకాని పోతే అలాగే అవుతుదండి వాళ్ళు రకరకాల గోలీలన్నీ రాస్తారు
అవేమి మంచివి కాదండి వాళ్ళు కూడా సరైనవి రాయట్లేదు నాసిరకమే రాస్తున్నారు
ఉ
మనకి తెలిసిన వాళ్ళు ఉంటే గానీ తెలియని వాళ్ళు అయితే మనల్ని చాలా మోసాలు చేస్తున్నారండి ధరలు కూడా పె ఇరిగిపోయినాయి కదండి వాట్కి
అవునండి
అదే అండి ఈసారి అలా కాకుండా మంచి దాటిలో చూడాలి మీకేమైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్ ప్పండి
ఆ సరే అండి
అక్కడ మీ మందువుల్లో ఎవరో ఉన్నారంట కదండి
ఎక్కడండి
అదే మీకు మీ ఊరి పక్కన మీ చుట్టాలల్లో ఎవరో ఉన్నారని విన్నాను
ఆ హు
ఉంటే చెప్పండి
ఆ అలాగేనండి చెప్తాను
అదేలేండి ఏం చేస్తున్నారండి వంట ప వంట అయిపోయిందా
ఆ అయిపోయిందండి మీకు అయ్యిందండి
ఆ అయిపోయిందండి
ఉ
ఏముండారండి ఈ రోజు
ఈరోజు నేను సాయంత్రం టిఫిన్ తింటానండి
ఓహో ఫలహారమేనా ఈ రోజు
ఆ అవునండి
అదే లేండి ఎలాంటివండి ఈ పెసరట్లు మినపట్లు
కాదండి చపాతీ అండి
ఆ అదే లేండి మరి బానే ఉంటుందా అండి అరగదేమో
బానే ఉంటుందండి
అదేలేండి ఇప్పుడు చపాతిలో కేకూర ఒండుకుంటారు
ఆ బంగాళదుంపలు అలాంటివండి లేకపోతే ఉల్లిపాయల ఆ
ఉట్టి ఉల్లిపైతో కూడా కూర వండుతారా
ఆ వండుతారండి
నాకు తెలిదండి ఎలా చేస్తారో ఒకసారి చెప్తారా
బాగుంటుందండి మీరు ఎప్పుడూ తినలేదా
లేదండి నాకు అసలు ఈ మధ్య మామూలు కూరలే వండటం సరిగ్గా రావట్లేదు అని ఏవో ఎవరినో అడిగి చేస్తన్నానండి
అవునా
అదేండి ఈ మధ్ మధ్య ఆరోగ్యం బాగోక సరిగ్గా వండట్లేదు దాని వల్ల అన్ని మర్చిపోయాను.
అవున అండి ఏమైందండి
ఊరికే కాళ్లు లాగేస్తున్నాయిండి కళ్ళు తిరిగిపోతున్నాయి అదేదో ఎండాకాలం కదన్ దాని వల్ల అయ్యింటది
ఎండాకాలం వల్ల కాకుండా కొంచెం మీది కొంచెం అది సరిగ్గా ఫుడ్ తినట్లేదేమోనండి
లేదండి నేను ఆహారం బానే తీసుకుంటున్నానండి మూడు పూట్లా తింటన్నాను
ఆహా
ఏమో అండి చూడాలండి దవకానా కెళ్ళి చూపించుకోవాలి లేకపోతే
నీళ్లు పోసుకుంటారేమో చూసుకోండి
ఆ అలాంటివి ఏమి లేదండి మర్చిపోయాను మీరు బంగాళదుంప కూర చెప్పనే లేదు
బంగాళదుంపకూర అండి
అవునండి దాన్ని ఇప్పుడు వేపుడుల చేసుకుంటారా కూరలా చేసుకుంటారా
కూరలాగానే చేసుకుంటామండి
అవునా అందులో టమాటాలు ఏస్తారా
టమాటా మనకు కావాలంటే ఏసుకోవచ్చండి లేకపోతే లేదు
అది మనం తినేదాన్ని బట్టి
అదేలేండి మీరు మాంసాహారాలు అయి వండుతారా
ఆ వండుతామండి
అదే అండి ఇప్పుడు బయట మాంసాహారం తినకూడదంట కదండి
ఆ అవునండి మాకు ముక్క లేకపోతే ముద్ద దిగదండి
అయ్యో అలా అంటారా బయటవి తినకండి అవి హానికరము అంట వాటికి ఏవో దాన్ని ఏమంటారు సూదులు ఏవో వేస్తన్నారంట బరువు పెరగడానికి
అవునా అండి అందుకేనా అవి బయట తిరిగే బర్రెలా ఉంటున్నాయి ఒక్కోటి
కొంచెం ఉబ్బిపోతున్నాయి కదండి మీరు చూసారా
చూసానండి
అదే అండి నేను అదే అనుకుంటున్నాం అలాంటివి తినకండి మీకు చేపల అవి దొరుకు త్తయా
ఆ దొరుకుతాయండి
అవి తినండి అవి ఆరోగ్యానికి చాలా మంచిదండి
అలాంటి నాకు నచ్చవండి నేను తిన్నండి చేప
అయ్యో అవే నేర్చుకోవాలండి అలావి ఆరోగ్యానికి చాలా మంచిదంటే మొన్న ఎవరు దావఖానాకి వెళ్ళినప్పుడు చెప్తే విన్నాను నేను కూడా అని మాకు ఎక్కువ దొరకవు
ఆహ మా తోటి కోడలికి ఇష్టమ అండి ఆ సరే అండి ఆ ఆ బాగా పుల్చి పెట్టుకుని తింటారండి ఆవిడికి బాగా ఇష్టం
ఎక్కడంటారండి వాళ్ళు మీకు దగ్గరలోనేనా
మా ఇంట్లోనే ఉంటారండి కలిపే ఉంటాము
అవునా ఎలా పెడతారండి పులుసు మీకేమైనా తెలుసా
నాకు తెలిదండి మా అత్తగారు పెడతారు
అవునాండి మాకు అవి వండుకోవడం పెద్దగా రాదండి
ఆహా మా అత్తగారు పెడితేనే మా తోటీకోడలకి ఇష్టమ అండి
అవునా ఆవిడికి రాదా అండి
ఆవిడికి వచ్చండి కానీ ఆవిడ చేసుకున్నది ఆవిడికి తింటాం కొంచెం
అదేలేండి సరే అండి నాకు పని ఉంది ఉంటాను
ఆ సరే అండి
ఆ సరే అండి